ఆ నీక్ క్రికెట్ అంటే ఇష్టం ష్టమా
ఆ అవును రోయిష్ ఇష్టమే బ్రో
ఆ ఇగి లాస్ట్ మ్యాచ్ ఎప్పుడు చూసినావు్ క్రికెట్ మ్యాచ్
అదే రీసెంట్గ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది కదా బ్రో
ఆ
ఆ వరల్డ్ కప్ చూసినా బ్రో అదే ఇంకా వరల్డ్ కప్ జరిగినప్పుడు ఎట్ల ఏ మ్యాచ్ చేస్ జరగవు కదా హు అదే నేను
ఉ అంటే బాగా మంచిగా క్రికెట్ ఇష్టం అన్నట్టు ఉంది నీకి
అవును రోజు చూస్తా అంట మామూలుగా రెగ్యులర్ గా మ్యాచెస్
ఉ నీకు అంటే ఎవరు బాగా ఆడినారు ఫైనల్లో
ఫైనల్ల్లో ఇంకా ఫామ్ లో లేకుండే అభిషేక్ శర్మ అతడు ఫామ్ లోకి వచ్చాడు ఇశాన్ కిషాన్ బాగా ఆడాడు టీమిండియా మొత్తం బాగా ఆడి నా ఇప్పుడు అంటే ఎవరిని తీసేసేక లేదు అందరూ చానా కాంట్రిబ్యూట్ చేసినారు కప్పు కోసం
ఇనే అంత అసలు సూర్యకే నమ్మలేకపోయినాడు తెలుసునా సూర్య
అవును ఫైనల్ లో సూర్య అడాల చెప్పు
ఆ
కానీ కెప్టెన్సీ మ్యాటర్ బ్రో ఆ ఎన్ని రన్స్ ఉన్నా కూడా కెప్టెన్సీ మ్యాటర్ అంటే ఇప్పుడు కెప్టెన్సీ అట్లా కాకుండా వేరే వాల్ల కుసింటే చెప్పలేం ఆరేండు డిఫెండ్ చేసు
ఉ అవునవును
హు చూ సిక్స్ కోట్లే గాని కెప్టెన్సీ బాగా చేసినాడు
ఊ ఫిల్లింగ్స్ ఫీల్డ్ సెట్ ఫీల్డ్ సెట్ గానీ అలా బో బౌలింగ్ ఎంచడం ఏపీచడం గానీ ఏ టైంలో ఏ ఏ బ్యాటర్కి ఏ ఏ బోలర్తో ఏస్తే ఏ ఏ బౌలర్ తో వేపిస్తే ఆ మా వికెట్ వస్తు దే ఆ ఎనాలజీస్ బాగా చేసినాడు ముందు మా వికెట్లు కూడా బాగ పడినయి ఓ బాగా వచ్చినాయి
ఆ అవును బ్రో అందుక కప్పు కొట్టగలిగినారు మనోళ్ళు
వాళ్ళ వాళ్ళ మింద అంటే న్యూజిలాండ్ మింద చానా ప్రెజర్ ఉండింది లేె బ్రో అంటే ఓవర్కి ఫోర్టీన్ రన్స్ ప్ర ఫోర్టీన్ రన్స్ కొట్టాల వికెట్లు కాపాడుకోవాలా
దానికి ముఖ్య కారణం అంటే వాళ్ళ మీద అంత ప్రెజర్ పేడానికి కారణం కూడా మనకున్నాడు కదా బుమ్రా ఆటగాళ్లు ఎవరో అంటే ఇప్పుడు వేరే వాళ్ళ గేమ్ లో రన్ ద్ కొడతారా బుమ్రా సరికి రన్స్తతగ్గుతాయి మళ్ళా రన్ రేట్ పెరుగుతాది కొట్టా రన్ చూస్తారు వికెట్స్ పడతాయ్
ఆ అవునవును అదే బ బా మంచి స్ట్రాటజీ అదే బాగ ఇండియాకి
అవును బ్రో అదే భూమ్రా లేకుం టే వాలైపోసేయేటోళ్లు మ్యాచ్
వాళ్ళు ఈజీ కొట్టేవాళ్ళు ఎందుకంటే ఫామ్లో ఉన్నీన్నారు
ఓపనర్స్ ఫామ్ లో ఉన్నిన్నారు కా
ఉమ్ అందుకని వాళ్ళు బా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టే కదా అలా ఫైనల్ దాక వచ్చినారు వాళ్ళు చానా బాగా అన్నారు వాళ్ళు కూడ
అవును బ్రో ఆ
వ వాళ్ళ రా ఆ వాళ్ళు సరిగ్గా ఆలలేరు అనుకుంటి అసలు ఫైనల్ రారు
లే రాకుం వాళ్ళ వాళ్ళు రాకుండా ఉన్నిండ్రు బ్రో కానీ దాన్ని రావడానికి కారణం వీళ్ళు సౌత్ ఆఫ్రికా ఆ శ్రీలంక ఓడిపోవడం సౌత్ ఆఫ్రికా గెలవడం వెస్ట్ ఇండీస్తో
హ్మ్మ్
హ్మ్మ్ దానివల్ల వీళ్ళకి ప్లస్ అయింది వచ్చి ఇంకా ఫైనల్ దాక వచ్చేస్నారు
ఆ అది బామ్ అదిదులక్క్ గూడు వునిందిలే బ్రో
ఆ లక్కు లక్కు ద్వారా వస్తున్నారు ఆ అవును బ్రో
ఉమ్ ఉస్ మన్ మనా ఆ ఇండియాకి ఇండియా కప్పు వచ్చినాంక అ సూర్య ఫేస్ లో చూడల్ల అసలూ చన్నా హ్యాప్ అసలు నమ్మలేకపోతునాడు అతనే
ఆ అవును
ఆ ఇంకా అ జ ఇండియా జట్టులో ఎవరంటే ఇష్టం నీకు బాగా
నాకు ఇప్పుడున్న టీం లో అయితే ఏ పాండ్యా ఈశాని కంటే ముంబై ప్లేయర్స్ బ్రో వాళ్ళు ఆ మెయిన్ సాంగ్ పాండ్యా అనుకో
అవున్ బ్రో వాళ్ళు ఆ ముంబై టీమ్ లాక్ పోయింటేన జంగా ఆ కప్పు గెలవడం కష్టం అయ్యేదేమో
అవునవును ముంబై ప్లేయర్స్ అదే మంచి టాలెంట్ అన్ని బయటికి పంపిస్తారు ముంబై ఆళ్ళు
ఆ మంచి మంచి వాళ్ళందరిని పటుకస్తారు అంటే పిక్ చేస్తారు ప్లే ప్లేయింగ్ లెవెన్ కి ఆయన గౌతమ్ గంభీర్ కూడా మంచిగా చేసినాల్లే బ్రో కుసువ అదేమి వార్డ్ సెలెక్షన్
అవును బ్రో ఏమంటే గౌతం గంబీర్ వచ్చినప్పటి నుంచి టెస్ట్ ఓడేసరి గాలి గాని మన ఇండియన్ టీమ్ టీ
ఉ ఉ టెస్ట్ కూడా ఇంగ్లాండ్ సిరీస్ ద ఏమో డ్రా అయినట్టు గుర్తు నాకి
అవును బ్రో డ్రా అయ్యింది కానీ మన ఇండియన్ టీమ్ డ్రా కాకుడదు అసలు గెలవాల్సిన వాళ్ళు డ్రా చేసుకున్నారు
బా మంచిగా ఆడతారు అంటే కెప్టెన్షిప్ కూడా బ అతన బెన్ స్టోక్స్ ఎలా ఎలనైన బా చ బాగా చేస్తాడు బెన్స్టోక్స్ బాగా చేస్తాడు
ఆ అదే బ్రో కానీ మనకి ఇది న్యూజిలాండ్ ఫైనల్ కాకుండా వేరే టీం వచ్చింటే ఇంకా కష్ టం బ్రో ఇంగ్లాండ్ గానీ ఈ సౌత్ ఆఫ్రికా
వెస్ట్ ఇండీస్ వచ్చింటే ఇంకా మేలు బాలవుడ్ మంచి టా ఆహ్ టఫిచ్చరు
ఉ వాళ్ళు చనా అవును బ్రో ఏమంటే మనమే ఎనకు ఆ రోజు శాంసంగ్ గాని అలా ఆడపోయినంటే మనము అంత దూరం వెళ్ళే ట్టలం కూడా కాదు
స్కోర్ అంత పెద్ద స్కోర్ అసలు వాళ్ళ ముందర పెట్టే వాళ్ళమే కాదా
ఆ పెట్టేవాళ్ళం కాదు చే చేసేటళ్ళు కాదు
పర్మా ఎలా కొట్టినాడు అసలు
అవునూ బ్రో వచ్చి కొ కొచ్చే బాగా ఆడేస్ ఎలదా
సెమీస్ లో తిలకవరమ మూడు సిక్స్లు కొట్టినాడు ఎంత బాగా కొట్టినాడు అసలు చూసినావా
అవునుప్పుడు అదికక అప్పు వాళ్ళ మెయిన్ బోలర్ ఆ ఇక్కడ ఆర్చర్
ఏమన్నా ఒట్టినాడ మూడు సిక్స్ ఈలు అది కూడా ఇంజూర్ అయినారు అనుకుంటా
అవునుగా అది కాకుండా తిలక్ రావల్ సిన్ థర్డ్ ప్లేసు యాన్ తు సిక్స్త్ ల వంపి చ్చిన్నారు అందుకు అలా ఆడాల్సి వచ్చింది లేదంటే చిన్నగా ఆడతాడు మళ్ళా కొడతాడు
అయిన బల్లె అనడు అసలు ఈ అదేమి ఏ ఆటలో పంపించినా కూడా మన తెలుగు ఆ అబ్బాయి బలెగ ఆడినాడు
అవును బ్రో వాడ మంచి ట్యాలెంటెడ్ తిలక్ అంటే ఎలాగైనా ఆడగలడు అంటే గ్యాపులు ఫైన్ యేస్తాడు బాగా
ఫోర్లు సిక్స్ లు ఏమన్నా మంచి టైం చేస్తాడు అట్లా
ఆవును బ్రో అదే మంచి ట్యాలెంటెడ్ ఇంకా నీతీష్ నితీశ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా
ఆ అతన్ని కూడా స్క్వాడ్ లీక్ చేసింటే బాగుండు
చేసింటే బాగుండు బ్రో కానీ అతడు ప్రాక్టీస్ ఎక్కువు చేయడం లే అంటే టూర్ అవి తిరుగుతన్నాడా ఇ వాళ్ళు పట్టించుకోవడం లేదు లేదంటే నితీష్ మంచి ఫీల్డర్ బా మంచి బ్యాటర్ కూడా ఆ అది కాక మెయిన్ అవును బ్రో ఎందుకంటే మెయిన్ ముఖ్య కారణము ఉ ఆ ఇది స్పీడ్ ఆల్రౌండర్ కదా
హు హు
పాండే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంగ తీసుకోలే
ఆ అర్షిత్ రాణ ఉడా లేడు అర్షిత్ త్రాన ఏటంన్న హర్షిత్ రాణా ఇంజూర్ అనుకుంటా
అవును బ్రో ఆ హర్షిత్ రాణా ఇజూరు ఆ ఆ అవును బ్రో హర్షిత్ రానా రన్స్ ఇస్తాడు గానీ వికెట్స్ తీస్తాడు బానే
అసలు బలే ప్లే చేసాడు అతను కూడా
ఇంకేసేస్తాడు బ్రో బాగా
ఇంప్రూవ్ చేసుకున్నాడు ఈ మధ్యేయితే
ఈ మధ్య చేసుకుని అంత అంత గంభీర్
ఆ గమ్మీర్ కూడా బాగా మంచి సపోర్ట్ చేసినడులే
హర్షిత్రాన ఆ అవును బ్రో ఎందుకంటే ఇద్దరు కేకేఆర్ కదా అప్పుడు
ఆ అవును
నువ్వు మంచి సపోట్
ఆ ఏ అది సపోర్ట్ ఇవ్వడం కాదు ఇప్పుడు అదేమి ఈ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా
హు చేసుకున్నాడు మామూలుగా మనం అనుకున్నంత కాకపోనా ఇప్పుడు బాగానే ప్రూవ్ చేసుకున్నాడు
ఏ ఏ
ఉ బాబుబొలే ఏమరు అది ఇంకా కన్ఫామ్ లేదు అంటే దాని అప్పుడు కూడా ఇంజూరీ అట్లే ఉంటు అ అది అని చెప్తున్నారు న్యూస్ అరె మళ్ళీ మల్లి చూడాల
ఎలానైతే అసలైతే బ్యాటింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నాడు నాకైతే అర్చిత్ రానా నాకు బౌలర్ అనే మాత్రమే తెలుసు నాకి
ఆ నూరు
రౌండర్ గా గంభీర్ పరిచయం చేసినడు అందరికి
అవును ఆ
అ వన్ డే సిరీస్ వన్ డే సిరీస్ తో ఆడిపచ్చినారు కదా ఆ సౌత్ ఆఫ్రికా ద ఆ సౌత్ ఆఫ్రికా అనుకుంటాను
సౌత్ ఆఫ్రికాతో ఆస్ట్రలియా న్యూజీలండ్తో కూడా బాగా న్నాడు అన్ని బాగ అడ్నాడు
మనకి నితీష్ కుమార్ రెడ్డి అతను కూడా తెలుగునే కదా
నితీష్ తెలుగడే తిలకర్మ తెలుగడే
నితీష్ రెడ్డి కూడా టెస్ట్ టెస్ట్ లో సెంచరీ చేసినట్టు గుర్తు నాకి
అవును ర తె అది కూడా పెద్ద టీం మీద చేశాడు అది
అ ఆ రోజ అయితే బాగా మంచిగా అనిపించింది నాకైతే ఎందుకంటే మన తెలుగోడు కదా తెలుగోడు అక్కడవి ఆ లా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆ అలా ఆడడము ఆ ఆడిన దన్యూ సుకొని సెంచరీ కొట్టడము ఆ బల్ల మంచి అనిపించింది ప్రౌడ్ గా
అవును అది కాకుండా ఆ రోజు లాస్ట్ వికెట్ నైన్ వికెట్స్ ఏమో పడినాయి సిరాజు ఆపక్క ఉన్నాడు నితిష్వ ఇ పక్క ఉన్నాడు నైన్టి నైన్ నితశు అవ సిరాజు ఉన్నాడు అడ ఓ లో లాస్ట్ బాల్ అవ్వ బాల్ డిఫెండ్ చేసాడా లేదని ఫుల్ టెన్షన్
బాగున్నిండా అది మ్యాచ్ అయితే ఇం క మంచి ఇంట్రెస్ట్ గ ఉన్నిండా మళ్ళ నితీష్ రెడ్డి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిండ్రీ
అవును బ్రో అంతకంటే పో నా నకు
ఉమ్ బాగ మంచిగా అనిపిించ నాగైతే ఆ మ్యాచ్ మొత్తం చూసిన ఆ సరే బ్రో బాయ్